హలో
హలో
ఇంక మేడం ఏం చేస్తున్నారు
ఏం లేదు సార్ మేము పని చేస్తున్నాం
ఆహా
హు మీరు మీరు
నేను షాప్కపోతున్నా
హ
షాప్ కు పోయి సామాను తీసుకు రావడానికి వెళ్తున్నా నేను
అ అట్లానా ఏం సామాన్ తెస్తారండి
ఒకటి నూనె ప్యాకెటు మళ్ళా ఏదంటారు అది మిల్ మేకర్
ఆ
ఇంకోటి ఏంది ఆలుగడ్డలు షాపుకి వచ్చిన తీసుకురావడానికి
అవునా
అయితే సో ఇక్కడికి వచ్చితే షాప్ బంద్ ఉంది
అరే ఇప్పుడు ఎట్లా మరి
కట్టింగ్ చేసుకుందాం అంటే ఈ షాప్ బంద్ ఉన్నది కటింగ్ షాప్ కూడా బంద్ ఉంది ఇప్పు డు మార్కెట్కి పోయి
ఉ
ఇప్పుడు నడుచుకుంట పోవాలి నా దగ్గర బండి లేదు
అరే మరి ఎట్లా నడుచుకుంటానే వెళ్తారా
నడుచుకుంట మార్కెట్కి పోవాలా షాప్ చాలయే వరకు ఇక్కడ కుర్చ్ కోవాల అని ఆలోచిస్తున్నాను
నడుచుకుంట ఏం పోయితారు షాపు చాలు అయ్యే వరకు అక్కడనే ఉండండి
కదా ఇక్కడ కూర్చోండి షాప్ చాలు అయిన తర్వాత తీసుకువస్తాను
అండ్ ఆహ అలానా
హలో
ఆ చెప్పండి
వర్షం వస్తుందా మేడమ్ అటు
వర్షం వస్తలేదు కదా
మేము చాయ్ లు తాగము మేడం కళ్ళు తాగు కళ్ళు తాగుతాము చాయ్ తాగం
కళ్ళు తగుతారా
ఆ
చాయ్ తాగరా
చాయ్ అప్పుడప్పుడు తాగుతాము మిగతా టైంల కళ్ళు తాగుతాము ఫుల్ తాగి
ఉ
ఆ టూ ఇటూ నడుచుకుంటా మాట్లాడుకుంటా ఉంటాం
ఫుల్లు తాగుతారా కొంచె మా
హ బానే తాగుతాం చుట్టిలో ఉన్నాం ఇప్పుడ ఐదు రోజులు అయిపోయిది
ఎందుకు
పీరిలా పండుగ ఉండే
ఉమ్
దాని వల్ల మేము తాగాలి
మీకుందా
ఓన్లీ మాకు పిపూరీల పండుగ డప్పులు బాగాల అన్సి డబ్బడిపో నినాన అయిపోద్ది ఈరోజు యా ఈరోజు మొత్తం చుట్టీ
ఆ
రేపు పొద్దున లేస్తే
మ్
మేక కోసీ బగారా అన్నం వొండీ
మ్
పప్పుచారు చేసీ
మ్
ఫుల్ బాటల్ తాగి భేవ్ మనికంటే అప్పుడు మనం కంప్లీట్
అబ్బాప్పుడు కడుపు నిండుతాది నీది
అప్పుడు నిండుతయ్ అప్పడు వరకు మొత్తం నోరు మొత్తం సప్ప సప్పగా ఉన్నా య్ వే
చికెన్ తెస్తారా ఏం తెస్తారు
మేకా మేకాని కోసీదాని పేగులు తీసి పక్కకు పడేసి దాని తోలు తీసాక అ
ఆ పేగులింక తినునింగతను
ఆ పేగులు ఏగులు తిన్నాగాని ఆ బోటి పేగులు పారేసి ఆ ఏమంటారు దాని తోలు తీసి డప్పు డప్పు కుట్టితారు దాని మేక తోలు తీసి డప్పు కొటిచ్చీ మాదిగోలు
ఆ తోల్ తీసుకపోయి మాదిగోళ్ళకిత్తరా
మాది గోళ్ళకిత్తె అ డప్పు కొట్టి అచ్చ సంవత్సరం పాటు అదే మేకతోల్ డప్పులు ఇంక డాంగ్ డాంగ్ అని ఏగిత్తరు
అరే అట్లానా
ఆ ఒట్టిగా పారేయం
అవునా
మేక మొత్తం తిని
హ్మ్ హ్మ్
అప్పుడు అయిపోతాయి ఈ మోర
అరే బాప్పుడే ఇక్కడ ఉన్నంతవరకు మొత్తం సప్ప పడ్డది
ఆ ఇప్పు మొత్తం సప్ప సప్పగా హెయ్
ఉమ్ అట్లానా
మ్ షాపు కొత్త షాపు కూడా బంద్ ఉన్నాది ఈ షాపూ ఎప్పుడు తీస్తాడు షాపు
రోజా అన్నిటికి ఏడుస్తాడు
ఐదు తర్వాత తీస్తాడు ఐదు ఐదున్నర ఐదు గంటలకు తీస్తాడు
అవునా
అప్పటి వరకు ఇక్కడనే కూర్చుని ఉండాలి ఎప్పుడు తీస్తాల అని మనకు బండి లేదు ఉన్నప్పు బండి అమ్ముకున్నాం మేడం మొననే
అరే ఎందుకు అట్లా
రెండు రోజులు అయితాంది తాగడానికి డబ్బులు లేకుండా అయితే బండి అమ్మి
అరే బాబ్ రే ‌ అట్లానా ఆ
బాండి అమ్మి రోడ్డు మీద పైదాలు పైదాలు నడుస్తాను
నడుసుకుంటా వెళ్తున్నారా ఆహా.
ఏం చేస్తున్నారు మేడం మీరు.
మేము ఊడుస్తున్నాం
వుడుస్తుండ్రా
ఆ రూమ్లాల ఎక్కడో మాకా అండి మొత్తం నాలుగు
మీ రూమ్లు ఎన్ని ఉన్నాయి మేడమ్
నాలుగు నాలుగు ఒకటి మమ్ మా వయకు ఒక బెడ్రూమ్
హ్మ్మ్
మా అత్తయ్యకు ఒక బెడ్రూమ్
వానికో బెడ్రూమ్ ఉందా
మనిషిక ఒకటి మా బాబుకు ఒక బెడ్రూమ్
అరే బాపు బాగు.
మా ఆయనకు నాక ఒక బెడ్.
ఓకే మొత్త ఫోర్
ఫోర్ ఒకటి కిచెన్ తోటి ఐదు.
కిచ్చెన్ అంటే వండేద
ఆ అండేది దాన్ని బట్టి ఐదు ఉన్నాయి మాకు విన్నారా మీకేన్నునాయి అండి
మాకు రెండే రూమ్లు ఉన్నాయి ఒకటి లాట్రిన్ రూమ్ ఉన్నది ఒక‌ బెడ్ రూమ్ ఉన్నాది
అవునా
ఆ ఇక్కడ బెడ్రూమ్ లోక వెళ్ళతే లాట్రిన్ పోతాం లాటన్ లోల వెళ్ళస్తతే బెడ్రూమ్ లోకి పడుకుంటాం. ఇగా రెండో పని లేదు మాకు
మరి అండి ఎక్కడ తింటా అండండి
ఆ చిన్న రేకుల షడ్యూల్ రేకుల అ షెడ్యూల్ ఆండుకొని.
హ్మ్మ్
తినాలి ఆ వర్షం వత్తే ఆ వంట కూడా ఉండది ఎందుకంటే మొత్తం నీళ్లు పడతాయి ఆ రేకులకు నూట ముప్ప. ముప్పై ఆరు పోక్కలు ఉన్నాయి.
అరే గట్ల ఎట్లా ఉన్నాయాండి.
అన్ని పొక్కలు పడ్డాయి తడ్చి తడిచి రేకులకు
అరే మీరు ఏం రిపేర్ చేయారా మీ ఇంట్లా
నూట ముప్పై ఆరు ఉన్నాయి దానికి ఎన్ని రీపేర్ లు చేత్తం
రోజు కీ ఐదు సేయి
దోక నైంటి ఆ వారం అయితే సెట్ అయితది అప్పటి వరకు వర్షం వత్తే బయటనే
అరే ఇబ్బందైతదండి ఆ హలో చెప్పండి
తిన్నారా లేదా మరి
తిన్నం తిన్నం ఎం చెయమంటావు మాకు దొడ్డు బియ్యం పెడతాండు మా ఆయన కడుపు నిండుతలేదు అది
సబ్బు తీసి కొట్టు మూతి మీద తన్నవి చెత్తాడు సాయంత్రం
ఎయ్ ఎంత కొట్టి తిట్టిన ఇంకా తెత్తలేడు మా ఆయన
ఒక పన్ చెయ్ ఆ బియ్యాన్ని స్నల్లో ఎసి ఒక కొ త్త బిలెడ్ తీసుకో దాని ఒక్క దాంట్లో నాలుగు చీరికలు తీ
అట్లనా
అప్పుడు ఆటోమేటిక్ సన్నం అయిపోతాయి బియ్యం పొద్దుంతా ఖాళీ కదా
మీకు పిలుస్తా మీరు రండి మరి
నాకు వీలు కాదండి మేము చాలా బిజీ
ఏం కాదు నాతోటి మీరు ఇంకా ఉండి ఇద్దరు చేద్దాం
ఆ
ఆ అన్నం నోట్ల పెట్టే వరకు బ్బ పిండి పిండి అయితది
అవునా
ఆ ఏం పరిస్థితి వచ్చింది మాకు మంచిగా లేదు
ఎందుకు మరి
ఏమో మా ఆయన ఏందో పిచ్చి అయిపోయిండు మా ఆయన
ఎక్కలేదు ఇంగా
ఆ పైసాలు కనిపియక మొత్తం మెంటల్ అయిపోయింది
ఎక్కడన్నా హాస్పిటల్‌కి చూపెట్టండి మేడం
చూపెట్టుడే ఇప్పుడు ఒక రెండు రోజులు చూసి
ఆ
రెండు రోజులు తర్వాత సూపెట్టుడే
ఈ రెండు రోజులు పడతదా
ఆ మా ఆయన పైసలు ఉం టే మస్తు తెస్తాడండి తినేటందుకు
మరి ఇప్పుడు పనికి పోతాలేడ
పోయితలేడు ఇంట్లనే ఉంటాండు
ఆఆ
ఉమ్మ్
అవునా
మా ఆయనకు నేనే కావాలి పని అద్దు
ఆఆ
ఆ
అట్టెట్లా మరి
ఏమో మా ఆయన నేనంటే పిచ్చి అయిపోతాడు
అవునా అండి చాన వస్తా ఉందేమో మీకు
ఆ ఆ
ఏమొనండి మరి మీరు అన్నం పెడతలేరు దొడ్డం బియ్యం పెడతాంది అని చెప్తాను మరి ప్రేమ ఉందిగా మీ ఆయనకు
ప్రేమ ఉన్నదనే దొడి బియం పెడతాన్నా
ఆ దోడ్డు బియ్యం తింటే మంచిగా దొడ్డు అయితారు
ఫస్ట్ ఫస్టే దొడ్ ఉన్నాం మేం
అవునేమి ఎంత ఉంటది దాదాపుకి క్వింటల్ న్నర ఉంటారా
అంతా ఉండం కాని ఎనభై ఉంటాం
వావ్
హుమ్
అంతా ఉంటరా
హుమ్
రోజుకి ఎన్ని కిలోలు తింటర్ మేడం
మేమా కిలో తింటాం
రేషన్ బియ్యం మీకెన్ని కిలోలు వస్తుంది
మాకా మేము ఐదుగురం ఉన్నాం
ఐదు ఐదు ఆరుల ముప్పై ముప్పై కిలోలు అంటే రోజు కిలో బరాబర్ నెలొస్తది మేడం
అవునండి
అరే అంటే డైలీ కిలో తింటారు మీరు మేం ఇద్దరమే మాకు పావు కిలో అయితే సరిపోతుంది
ఆ ఆ
హుమ్ మావిడకు బకెట్ బిర్యానీ కావాలంటా అది
హుమ్
నడుచూకుంట ఎక్కడ పోవాలి
తెచ్చిచ్చుడే ఈ పండుగ అయినాంక ఆమెకీ
ఆ
రేపు దావతయినాంక తెచ్చిచుడే అనే
తెచ్చిచ్చుడా
హుమ్
హుమ్ ఇంకా మేడం చెప్పండి
హుమ్ మీరే చెప్పండి ఊడిసి మొత్తం తడిసిపోయిన
ఊడ్సి తడ్సిపోయినా వర్షం వత్తాంద
కాదు చమట
చెమట అత్తాంద మాకు వర్షం వత్తే తడుత్తం మీకేమో చెమటోత్తే తడుత్త
అవును గదా
అవునా ఇటు బాగా ఎండ కొడుతందిగా మేడం
అవునా
మీకు చెమట వర్షం వత్తందా
అస్తలేదు మాకు
అవునా
అవును
చికెన్ మటన్ ఎంత తింటారా మీరు అర్ధ కిలో తింటారా మీరు
ఓ పాపుకిలో తింటా, అద్ధ కిలో అద్ధ కిలో తెత్తే రెండు పూటలు.
కిలో బియ్యం తిని పావు కిలో చికెన్ తింటరా.
హా కిల బియ్యం మాకు ఒకటే పూట తీనా మూడు సార్లా కిలో.
ఒక కిలో ఆ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం.
మూడు పూటలు ఇంకెంటి ఒ
మూడు పూటలు.
హ్
మొత్తం తడిసిపోయిండు ఊడ్సి ఊడ్సి. హలో
ఆ చెప్పండి.
ఇంకా చెప్పండి మేడం సాయంత్రం ఏం అండుతర్రు.
సాయంత్రం మిల్మేకర్ టమాటా
మిల్మికర్ అంటే ఏంది మేడం.
ఏ నాకు తెలవదు కదా అది. ఏమంటరు దాన్ని మీకు తెలుసా.
నాకు తెలవది మిల్మికర్ అంటే కొత్తగా ఇంటన్నా.
అవునా
మాకు మాకు తెలవదు చికన్లు, మటన్లు అంటే తె ల్తయిగానీ మిల్మికర్లు అంటే అని తెల్వయి.
ఎక్కువ ఏం తింటాం తెలుసా కోడి కాళ్ళు తింటం.
కోడి కాళ్ళా.
ఆహా ఆ
ఆహా కోడియి కాళ్ళు తింటరా మేడం.
కోడి కాళ్ళు, కోడి పేగులు
హాట్ అందుగురించి గట్టిగ ఉన్నరు మేడం మీరు.
ఆ బాగా ఇష్టం అవి అంటే మాకు.
ఆ ఎనభై కిలోలు ఉట్టిగనే కాలే మరి.
దాని పేగులు తీసి తిని తిని దొడ్డయినా.
బరాబరే పేగులు కాళ్ళు అన్ని తిన్నంకా దొడ్డు కాకుంటే ఇంకే మయితరు మేడం అంతేనా. అవునా
మీరు తిని చూడండి ఒకసారి ఎంత హైలైట్ ఉంటది.